డీ
హా అండి ఏం చేయలేదు అండి ఎలా నిద్రపోవాల అని ఆలోచిస్తా ఉన్నా
అవునా మీ ఇంటికి ఏమైనా ట్రైన్ స్టేషన్ దగ్గర్లో ఉందా ట్రైన్ సౌండ్ వస్తుంది
అవునండి
అవును మీకు డిస్టర్బెన్స్ ఏం కాదా ఆ సౌండ్స్ కి
నిద్రపోతే డిస్టర్బెన్స్ ఎందుకుంటదండి
ఉమ్ అంటే సౌండ్స్ వస్తంటాయి కదా అట్లా సౌండ్స్ ఏమన్న వస్తే
వినిపియ్యవండి అస్సలు నిద్రపోతే అసలు వినిపి
డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే వినిపించవు
ఉమ్
లేదనింటే ఇంగ వినిపిస్తాయి
అట్లేం లేదండి నిద్రపోతా అంత సౌండ్స్ ఏం రావు అనుకుంటాము కాని మనకు అట్లా ఏమి వినిపించవ్
ఉమ్
ఉమ్
మాకు మాకైతే మెయిన్ రోడ్ కు ఉంటది అనమాట మాకు కొంచెం ఇల్లు దగ్గరలో మాకైతే మే మిద్ది పైన పడినాం పడుకున్నామనీ అంటే అంటే ఇంక ఇల్లు మొత్తం కదులుతాది అనమాట ఇల్లుతో పాటు మేము కూడా కదులుతాం అనమాట అంత సౌండ్స్ వస్తుంది భూమి అదురుతది అనమాట వెహికల్స్ పోతే
మీకు నిద్ర అలవాటు కాలేదా అండి
ఆహా ఇంట్లో పడుకుంటే ఏం రావు మిద్ది పైన పడుకుంటే వస్తాయండి మ మొత్తం కదులుతాది అన్నమాట దగ్గర రోడ్కి కొంచెం ఉమ్
ఉమ్ అలవాటు అయిపోయింది అంటే అంత దగ్గరే ఏం కాదు దూరమే కొద్దిగా ప్చ్ అంటే ఇప్పుడు కిటికీస్ అన్ని అంటే విండోస్ అవన్నీ ఉంటాయి కదా అవన్ని క్లోజ్ చేసుకుంటే ఏం రావండి ఉమ్
అంటే అంత క్లోజ్డ్గా ఉంటే సౌండ్ వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎక్కువ సౌండ్స్ రావు అనమాట
అదిగాక మా ఇంటి గోడలు కొద్దిగా లావు ఉంటాయండి మామూలుగా నైన్ ఇంచెస్ ఏ సిక్స్టీన్ ఇంచెస్ ఉంటా ఉంటాయండి కాబట్టి ఏం అంత సౌండ్ రాదు
ఇంకేంటండి చెప్పాలి నేనేమి చేయట్లేదండి అలా కూర్చుని ఉన్నా కొంచెం నా ఫోన్ ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉంటే చెక్ చేస్తూ ఉంటి అనమాట అప్డేట్స్ చేస్తా ఉంటి
ఉమ్
ఉమ్ ఇంకేంటండి కాదు ఇది పాండమిక్స్ లో ఇవి జరుగుతున్నాయి కదా సిలిండర్స్ ఇవంతా పోవడం ఇవంతా ఆ ఎంప్లాయీస్ అందరు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ అయిపోయే బదులు సర్వర్స్ అయిపోవచ్చు కదా, మా కంపెనీస్ లో మాకు వర్క్ ఫ్రమ్ హోం అన్నా వస్తది అనేసి అనుకుంటున్నారు
అంటే కంపెనీస్ కంతా వాళ్ళు రెంటుక్ తీసుకుంటారు గదండి వాళ్ళు లాస్ కదా ఇప్పుడు ఏదన్నా సోర్స్ ఉంటది ఆ ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్స్ కి దానికి దీనికి అంతటికి ఉంటది వాళ్ళక్కుడా లాసే కదండి
ఉమ్ అది కూడ పాయింటెనండి ఒకరు బాగుపడాలనంటే చాలా మంది ఇంగ కష్టపడాలన్మాట
అంటే అంటే ఆఫీస్ క్పోయి వర్క్ చేసేదే ఒక్ ఒక రకము ఇంట్లో ఉండి వర్క్ చేసేది ఒక రకం అండి చాలా డిఫరెన్స్ ఉంటది వర్క్ కల్చర్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది అంటే ఇప్పుడు ఎప్పుడూ ఇంట్లోనే ఉన్ టే వాళ్ళకి అంటే
కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగవు లైక్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అని కూడా తెలియదన్నమాట
అంటే ఇక్కడ ఆఫీసెస్ అన్ని చాలా పోర్స్ గా ఉంటాయి అంటే లైక్ ఫుడ్ గానీ హైజనిక్ గుంటది ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నమంటే అంత హైజీనిక్గ ఉండం అంటే అంటే దానికి తగ్గట్టుగ దానికి తగ్గట్టుకు ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏమైతుందంట్ టే అంతా మన లోకల్ లాంగ్వేజ్ మాట్లాడేస్తము అదే ఆఫీస్కి వెళ్ళామంటే అంత్ అంత యూనివర్సల్ లాంగ్వేజ్ లైక్ హిందీ గాని తెలుగు ఉమ్ లైక్ హిందీ గానీ ఇంగ్లీష్ గాని మాట్లాడతాం అట్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది గదాండ్
అవునవును మ నలుగురు మనుషులతో కలిస్ తె నాలుగు భాషల్ నేర్చుకోవచ్చు పద్ధతులు చూడచ్చు
క్రియేట్ అవుతయి ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఉంటే అంటే మామూలుగ బయట కమ్యూనికేషన్ ఉన్ ఉండేది వేరు, ఆఫీస్ లో కమ్యూనికేషన్ ఉండేది వేరు లైక్ ఇప్పుడు ఆఫీస్ లో అంటే మా వర్క్ క్కు గురించి మాత్రమే మాట్లాడతం వర్క్ గురించి న్యూ ఇన్నోవేషన్స్ అట్ల జేస్తాం అందుకనేసి వా ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు కూడా అన్ని ఆలోచించి పెట్టింటారండి హ్మ్ ఇప్పుడు లైక్ మనక్కుడ ఇప్ ఇప్పుడు చాలా ఇబ్బందే కాపోతే గ్యాస్ లేకపోతే తెవన్నీ ఫుడ్ కానీ ఇవన్నీ మీరనుకున్నది కరెక్టే కాక్పోతే అవన్నీ నీ అవ్వడం కొద్దిగా కష్టమండి లైక్ అలా ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ కంపెనీస్ ఉంటయి వాళ్ళక్కుడా లాసే కదండి మనకి ఇప్పుడు మనకు ఫుడ్ ఎట్లా దొరకదో వాళ్ళకి అంత్ అంతే గదండి వాళ్ళకి ఫుడ్ ఉండాలంటే వాళ్ళు చేయాలి కదా
అవును నిజమే నండి బిల్డింగ్ రెంట్ ఇంకా క్లైంట్స్ ఉంటారు వాళ్ళకి మనం ఆన్స చెప్పుకోవాలి అన్ని ఉంటయి ఇంకా
అన్నిటిని బేస్ చేసుకొనే వాళ్ళు అంటే ఆఫీస్ కి రమ్మనేది కూడా వాళ్ళు గూడ ఇస్తారండి లైక్ లాన్ క్డౌన్ లో అందరికి ఇచ్చేసారు గదా అలా ఇచ్చేస్థారింటికి
అవునండి మీరు
సోర్స్ ఉన్నంత వరకు వాళ్ళు గూడ ఇస్తారండి సోర్స్ లేకపోతే వాల్లెం జేస్తారు జెప్పండి ఇంకేంటండి
చెప్పాలండి విశేషాలింకా
చెప్పాలండి లైక్ ఇలా వస్తే మీరు అంటే ఇ ఇప్పుడు ఈ వైరస్ ఇవన్నీ ఒస్తే మీరు ఎట్లా ఫేస్ చేయాలి అనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాల అనుకుంటున్నారు?
అయి ఉండేది ఏం లేదండి ఇ తు ఇంటికి వెళ్ళిపోవడము, ఇంట్లో ఉండడము.
ఉ పైక్ ఇంట్లో ఏం చేస్తారు కొ త ఇన్నోవేషన్స్ చేస్తారా, లేకపోతే ఖాళీగా ఉంటారా, లేకపోతే ఫ్యామిలీ కల్చర్ తెల్సుక్ కుంటారా లేకపోతే ఎలా అండి అంటే లైక్ రిలేటివ్స్ అందరు కలిసి లేకపోతే కొ
లేద్ లేదు అట్లా ఏముండందండి, అలా ఏమి ఉండదండి, అంత బ్రెయిన్ లేదండి, అంత థింగ్ జెస్ చేయినికి, ఇంగ ఏ యూస్ చేసుకొని ఇంగ చాట్ జిపిటి అట్లా ఏమన్ చేయొచ్ కానీ ఓన్ గా ఆలోచించి
ఇట్ల ఏమన్న చేసే ఆలోచనలు ఉన్నాయండి మీకేమన్న?
ఆహా ప్రెజెంట్ అయితే నాకేం లేవండి, నేను ఇంకా లేజ్ అయిపోతానేమో అన్ నా ఫీలింగ్. బట్ ఏమనా డా అట్లాంటి ఫ్రెండ్స్ సిట్యువేషన్ వస్తే నేను వంట నేర్చుకోవాలి అది కుకింగ్ చేయడం
సో బెస్ట్ ఐడియా అండి ఇట్ల ఇట్లా ఇలా ఇలా ఇది ఇప్పుడు వంట నేర్చుకోవాలన్నారు కదా మీరు, అది చాలా బెస్ట్ అంటే అ లైక్ ఫ్యూచర్ ఉందండి దాంట్లో కూడా, ఇప్పుడు లైక్ రెస్టారెంట్స్ పెద్ద పెద్ద హైజీనిక్ రె రెస్టారెంట్స్ ఉంటయ్
అంటే అంటే మరి అంత ఆహ కాదండి మరి అంత రేంజ్ కాకపోయినా ఒన్ మనం ఇంట్లో వండుకొని తిన్నికి రావాలి కదా, కరోనా హాలిడేస్ అంతా వేస్ట్ చేస్ త మా మమ్మీ చెప్తది. అందరు ఏదోటి నేర్చుకోయింటే నువ్వే నేర్చుకోలేదు, మిషన్ కుట్టడం నేర్చుకున్నారు, పని చేయడం నేర్చుకున్నారు, నువ్వేం నేర్చుకోలేదు అంత వేస్ట్ చేస్
లైక్ టైం వేస్ట్ చేస్తే ఏమీ రావండి లైక్ ఏమన్న కొత్త ఇన్నోవేషన్స్ నేర్చుకోండి.
ఆ హ అదే అండ్ అదే ప్లాన్ చేస్తున్నా, ఇట్ల లైక్ ఏమన్న ఇలాంటి సిచువేషన్స్ వచ్ నేను అంటే ఆ సరే నేర్చుకుందాం ఏదో ఒకటి అని అనుకుంటున్నాను.
లైక్ కుకింగ్ ఇస్ ఏ కుకింగ్ కుకింగ్ కూడా కుకింగ్ కూడా కొద్దిగా కొద్ కొద్దిగో గొప్పో ఎందైన, ఒక మంచి పరంగే అండి అది కూడా మనక్ మనం చేసుకొని తిండం గాని ఒకరికి పెట్టడం కూడా మంచిదే అండి మనకి, లైక్ అంటే ఒక పుణ్యం లాంటిది ఉ
అవునవును, అందుకే నేను కూడా నేర్చుకుందాం అనుకుంటున ను ఆ మనము వంట వంట చేసి ఇంప్రెస్ చేయొచ్చు కదా
అవునండి లైక్ నాకు వంటలు వచ్చండి లైక్ కి మా అమ్మ నేర్పించింది నేను ఒక అబ్బాయి నైనా కూడా నాకి మా అమ్మ వంటలు నేర్
అది ఏం లేదండి ఆ ఉ అర్థమయింది, బట్ ఆ అమ్మాయి అబ్బాయి అని వేరియేష్ స్ ఏమి లేవండి
ఇప్పుడు చాన మంది రెస్ట ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్స్ పెట్టి రెడ్డి గారి బిర్యాని ఇట్లాంటివన్ని చాన పెట్టేసి, ఉ ఉ లైక్ ముందు బాగా సాగుతున్నారు బాగా అంటే ఆ ఇ ఆడవాళ్ళకి అట్ల వంట చేసేకొచ్చు, ఆళ్ళు కూడా
అవును బయటే మనం చూసుకున్నట్లయితే లేడీస్ కన్న జెంట్స్ ఎ కు షెఫ్స్ ఉంటరు, వాళ్ళే బా వండుతారండి. మాక్సిమం అందరు చాల్ అదే ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాబట్టి, దాని గురించి కోర్స్ కూడా ఉందండి హోటల్ మేనేజ్మెంట్ అనేసి
ఇ ఒక వన్ టైప్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఇస్ ద బెస్ట్ ఐడియా అండి
నేను కూడా యాక్చువల్ గా హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నానండి, బట్ ఇంట్లో వాళ్ళకి అంత ఐ యా లేక దాని గురించి ఎవరైనా నా కూతురు ఏం చేస్తున్నానంటే వంట చేసుకుంటుందని చెప్పాల నేను అని చెప్పేసి ఉన్నారు ఆ వ నా వాటికి ఇంకా ఏం మాట్లాడలేక
ఏ లైక్ ఇప్పుడు మనం ఫైవ్ స్టార్ హోట్ టోల్లో ఒకరి మంచిగా అంటే లైక్ సినిమా హీరోస్ వీళ్ళకి న్నారంటే వీళ్ళ స్పెసిఫిక్ చెప్స్నే ఎంచుకుంటారు
అవునవును
ఎలా స్పెసిఫిక్స్ అంటే అంటే ఇవి ఇవి వీళ్ళ కావాలని ఉంటాయి అట్లాంటి వాళ్ళు మనకి కొద్దిగా మనకి మంచి పేరు ఉంటది వాళ్ళకి చేసినామని చెప్ చెప్పేసి మనము రేప్ పొద్దున పైకి ఎదగోచ్చండి
అవునండి దాంట్లో కూడా గ్రోత్ ఉంటది బాగా ఆ ట్రిప్స్ కేళ్ళొచ్చు వేరే కంట్రీస్కి ఏళ్ళొచ్చు అలా అంతా ఉంటది బట్ ఇంట్లో వాళ్ళకి అంత తెలియదు బట్ నాకు కూడా అప్పుడు అంత ఐడియా లేకుండింది ది అప్పుడంత తెలిసిందంటే మేబి నేను ఎదొకటి ఫైట్ చేసన్న వేల్ తుంటేమో అప్పుడంత తెలిలేదు నాకు హ్మ్ ఇప్పుడు ఇప్పుడు కూడా చేయి చేయాలనుకుంటే ఇప్పుడు కూడా చేయొచ్చు బట్ ఉన్న కెరియర్ ని వదిలేసి వెళ్ళేంత డేర్ నేను చేయలేకపోతున్నాన్
ఎందుకండే లా ఆ అట్లా ఏం మా పోతే ఎందుకండి అలా
అంటే ఎలా అండి
అంటే ఇప్పుడు లైక్ వెళ్ళలేకున్నారు అన్నారు ఎందుకండి అలా
అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక అంటే మనకు ఒక ఎడ్యుకేషన్ చేసున్నాము దీంట్లో ఆపర్చునిటీస్ ఆ చూసుకోకుండా మళ్ళా ఇంకొ కొత్తది ఎందుకు అని చెప్పేసి దీ అంటే లైక్ నాకు దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు బట్ ఇంట్రెస్ట్ అంతయితే ఏం లేదు బట్ మంచిదని మాత్రం తెలుసు
సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరులేరా అండి మీకేవరైనా
సపోర్ట్ చేసేవాళ్ ఉన్ ఉన్నారండి సపోర్ట్ గురించని కాదు నేను చెప్తే ఎంకరేజ్ చేసి చెయ్యి అని చెప్పే వాళ్ళు ఉన్నారు బట్ అలానే కాదు ఇప్పుడు జాబ్ చేయాల్సిన ఏజ్ లో ఆ నేనేమం అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దాని మీద నిక్ ర్ నిజంగా ప్యాషన్ అనేది ఉంటే నేను చెప్తే ఎంకరేజ్ చేస్తా నాక్ ఫ్యాషన్ అయితే అంత ఏం లేదు బట్ ఒకప్పుడు చేస్తుంటే బాన్నినింది లైక్ ఆ మనకి సాలరీస్ పరంగా కానీ అప్పట్ల ట్రిప్స్ పరంగా కానీ ఆ గెస్ట్ కానీ బాగుంటాయి అనేసి ఆ ఫీలింగ్ అందర్ సాఫ్ట్వేర్ జాబ్స్ కి వస్తారు కదా దానికి తక్కువ తీసుకుంటారు అనుకునే వాళ్ళు బట్ ఇప్పుడు దానికి కూడా చాలా మంది వెళ్తున్నారు
హ్మ్ మల్లా ఇక అవి కూడా డిమాండే అయినాయి లేండి
ఆ అదే పోయే కొద్ది ఇలాంటివి కూడా ఉ అది కూడా ఇంగిప్పుడు బాగా డెవలప్ అవుతుంది ఇంగా సో ఏది చిన్నగా చూడ్డానికి లేదండి దేని వాల్యూ దానికే ఉంటది
హ్మ్ అవునండి
ఓకే అండి ఇంకేమైనా ఉందా అండి చెప్పని
చెప్పండండి మీరే
ఇంకా ఏం లేదండి మరీ మాట్లాడదాం అయితే ఇంకా
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకు అందుకు థ్యాంక్ యూ అం
ఆ థ్యాంక్ యూ అండి మీ సజెషన్స్ కి కూడా
హ్మ్
బాయ్ గుడ్ నైట్
ఓకే అండి బాయ్ గుడ్ నైట్